టిఫిన్ చేసావా
ఆ చేస
ఎమ్ తిన్నావు
ఇప్పుడే పెసరట్టు తిన్న
టేస్ట్ బాగుంది ఎడ దిన్నావు
ఇక్కడ అత్త వాళ్ళతో ఈరోోజు ఇడ ఇక్కడ అత్త వాళ్ళతో ఈ రోజు టూర్ కోచ్చాను అక్కడ వేరే రెస్టారెంట్ లో బోంచేస్ కొని ఇంకా బయలుదేరుతున్నా కేరళకి ఆ బానే ఉంది
నాకు తీసుకొస్తా ఈసారి వచ్చేదప్పుడు
ఈసారి తీసుకురావడం కష్టమే నేను దూరంగా వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను టూర్ కెల్ నాను
మా బ్రదర్ కి నాకు
ఆ ఆ తీసుకొని వస్తా వచ్చేటప్పుడు తప్పకుండా
ఇంకేమి సంగతులు
ఇంకేముంటాయి మా అత్త వాళ్ళతో కేరళకి వెళ్తున్నాను కేరళ బెంగళూరు మంగళూరు ఇలాంటి ప్లేసెస్ కైతె వెళ్తున్నాను
ఎట్లుంనది అక్కడ కేరళ
కేరళ అంతా బానే ఉంది. ఇంకా లేదు ఇప్పుడే బయలుదేరుతున్నాం.
ఆ వెళ్లాక ఫోన్ చేస్తావా
ఆ వెళ్ళిన తర్వాత ఫ మీకు ఫోన్ చేసి మొత్తం చూపిస్తాను ఫొటోస్ ఆ తప్పకుండా అమ్మా చూపిస్తాను మీరు ఎలావున్నారు తిన్నారా
మళ్ళ ఎప్పుడస్తారు
మళ్ళీ ఇంకో నాలుగు రోజుల్లో తిరిగి వచ్చేస్తామ్మ మీరు తిన్నారా
ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తారు
ఇంకా ఆ కేరళకి వెళ్ళి అక్కడ కూర్గ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్తాము అక అక్కడ మంచిగా రూమ్ తీసుకొని అక్కడ బాగా కి మంచి సమయం గడిపేసి వస్తాం. అయిపోయిన తర్వాత ఇక ఇంటికి బయలుదేరి వచ్చేస్తామమ్మా
ఇంటికి బయలుదేరక మళ్ళీ ఏం చేస్తారు
ఇంకా నీ దగ్గరకి వచ్చేస్తానమ్మా ఇక్కడ తమ్ముడిని మళ్ళీ బయట చేర్చాలి గా రబ్బ దా ఆ పని మీద మనం వెళ్దం.
మళ్ళ తర్వాత
తర్వాత ఏముంటాయమ్మ మీరు తిన్నారా
ఆ మేము తిన్నాము మీ మామోళ్ల ఇంటికి పోలేదా
ఏం తిన్నారు
పొంగలు చేసాము పొంగలు తిన్నాము.
ఉ తమ్ముడు ఏం చేస్తున్నాడు.
తమ్ముడు పనుక్కొని ఉన్నాడు ఆయన పది గంటలకు లేస్ తడు టిఫిన్ తిన మంటే ఇంకా తినలేదు.
అవునా
ఊ చెయిపోతే చెయలేదు అంటాడు చేస్తే తింటం లేదు
ఊ
ఒకేసారి మధ్యాహ్నం తింటాను అనేసి అంట ఉండాడు
అవునా
ఇంకా పళ్ళు కూడా తోమలేదు
ఓ మరి అమ్మ ఏం చేస్తాం అది అవ్వ ఏం చేస్తాంది
బాగ చల్లగా టెంకాయ నీళ్లు మజ్జిగా అవి తాగండి ఎండలకు పోయినారు కద బయట
ఆ ఆ అలాగే తాగుతద్
ఏదైనా చల్లని ప్రదార్థాలు అవి తాగండి వేడి చేయకుండా ఉంటాది
మీరెలా ఉన్నారు
మేం బాగున్నాము మేము ఎక్కడకన్నా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము మేము ఊరికి వెళ్ళాలనుకుంటా ఉన్నాము
అవునా అయితే తమ్మున్ని తీసుకొని ఎక్కడికైనా మంచి ప్రదేశానికి ఎళ్ళండి.
ఎండాలకీ బయటి వెళ్తే నా వల్ల కావట్లేద్ తలనొప్పోస్తుంది.
హ్మ్
అందువల్ల వెళ్ళటం లేదు కొంచము ఎండలు తగ్గినాక వెళ్దాం అనుకుంటున్నాం.
అదే అమ్మ మంచి
ఎక్కడకంటే కొద్దిగా ఏడికన్నా చల్లగా ఉండే ప్రదేశం. దానికి వెళ్ళాలని చూస్తా ఉన్నం.
ఓకే అమ్మా అయితే జారాత్తగా వెళ్ళేసి రండి నేను నాలురోల్ తర్వాత ఇంటికి వచ్చే స్తాను తర్వా
మీకు ఫోన్ చేస్తాము మీరు వచ్చేటట్టయితే రాండి.
ఆ నేన్ నాలు రోజుల్
మీమ్ నాల్ రోజుల్ వచ్చేస్తే అప్పుడుకి మేమ్ బా వెళ్తా ఉంటే ఫోన్ చేస్ ఆ మీరు గుడా రాండి
అలాగే అమ్మా తప్పకుండ వస్తా ఇంకేంటమ్మ విశేషాలు చెప్పాలి మీరే అవ్వేం చేస్తంది నానమ్మ
కాఫీలు పాలు తగినార పాలు, టీ
ఆ తాగాము తాగేసి ఇంక ఇప్పుడే కారు ఎక్కుతున్నాము. కార్ ఎక్కి ఇంక బయల్దేరడమే
హ్మ్
మీర్ తాగారా
మేము తాగినము పాలు తాగినాము ఈ రోజు
హ్మ్
ఈ రోజు మేము తొమ్మిది గంట్లకు లేసినాము. సెలవుల్ లీవులు గా సెలవులు గదా
తొందరగా లే నాలు గంట్లకు లేసి బయలుదేరడం జరిగింది ఇంకా
అవును మీ అత్తోళ్ ఇంట్లో మీరు ఆరు గంట్లకి లేస్తారంట గదా వాళ్ళ అమ్మోలింట్లో మాత్రము ఎందుకు అంత లేటుగా లేస్తారంట
అది మన ఇల్లు కాదు కాబట్టి కొద్దిగా తొందరగా లేయాల్సి వస్తది బంధువులింట్లో అంతే కదా అదే మన ఇంట్లో అయితే మనకి స్వేచ్చా ఉంటది. కాబట్టి ఎప్పుడన్నా లేస్తాం అట్లా
అవును మీ అమ్మ బాధ పడుతుంది మరి అనేసి వాళ్ళ అత్తలింట్లో మాత్రం తిన్నా లే చేస్తారు మా ఇంట్లో మాత్రం లేరు అనేసి
అలా ఏం లేదు లేస్తాం అమ్మ
మా కొడుకెమో అరుస్తున్నాడు ఆపండి ఆపండి అనేసి
మ్మ్ హు
ఊరికే సొన్నబెడతాడు వాడు వాడికి ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటా ఉండాల ఫోన్ లో
మ్మ్
ఫోన్ ఇవ్వలేదనేసి ఆ ఆపండి ఆపండి అనేసి అంటున్నాడు ఫోన్ నాకి ఫోన్ నాకి అనేసి అంటున్నాడు
తమ్ముడు గాని మంచి కాలేజీలో చేర్చాలమ్మ మనం
ఆ మంచి కాలేజీకి ఎల్లుండు రేపు పూ వెళ్ళి మాట్లాడాల ఎక్కడన్నా తొక్కువు కాలేజీ ఫీజు తగ్గించేది అక్కడ మాట్లాడేసి చేపిచ్చాల
తమ్ముడు ఎట్లా బాగా చదువుతున్నాడా
ఆ బాగా చదువుతున్నాడు మార్కులు కూడా బానే వచ్చాయి
అవునా ఇంకేంటి అయితే స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా
ఆ మా చిన్న కొడుకు అరుస్తున్నాడు
ఉ ఇంకేంటమ్మా విశేషాలు ఇంకేం చేస్తున్నారు అంతా బాగున్నారా అబ్బా ఏం చేస్త
అందరు బాగుండారు ఇక్కడ వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా అంగిడు అంగిడు కాడ ఉళ్ళు మా ఇంటికాడ వాళ్ళు ఇవ్వకుండా ఏడిపిస్తా ఉండారు కొంచెం మీరు వచ్చినప్పుడు కొద్దిగా కొంచెం చెప్పి తీసియగలుగుతారా
ఆ నే వచ్చి మాట్లాడతాలేండి అమ్మ
ఉ చనా రోజులు అయిపోయింది ఆ బాగుండారు
ఏ హెల్త్ అంతా బాగుందా తాతగారిది
ఐది ఈ మధ్య ఒళ్ళు బాలేదు బాగా సన్నగా అయిపోయి వ
ఉ
ఈ మారంతా బాధపడతా ఉండారు
మరి మీరు ఏన్న వండి పెట్టి ఏన్న చూసుకోవాలి కదా
చూసుకోవాలా ఆయన అలుగు తా ఉంటాడు మధ్య మధ్యలో
అవునా మొన్నే విన్నా తాతగారికి టీబీ అంట కదా
అవును అవును మరి నేను మొన్నే వెళ్తేను ఆ బాలేదు ఒళ్ళు బాలేేదు అనేసి బాధపడతా ఉన్నేరు
మరి హాస్పిటల్ తీసుకెల్లారా
వెళ్ళారంట గోరుమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారంట చూపించుకుంటే మాత్రలు బాగా వాడాలి తిండి బాగా తినాలన్నారు
అవునా
అ
మామ్మళ్ళు అందరూ బాగున్నారా
వాళ్ళ చిన్న కొడుకు మాత్రం చూసుకుంటాను ఏం కావాలో చెప్పండి తీసి పంపిస్తా తాను అన్నాడంట
అవునా
ఆయన కొద్దిగా చల్లగా లేదంట చల్లగా ఏదన్నా కోల్ రే ఏదన్నా తీసీయండి అనేసని చెప్పాడంట
మరైతే కొని ఇచ్చారా
ఆ కొనీయ్యాలా పొయ్ చూడాలా అనేసంట నీరసంగా ఉందంట ఎక్కువ ఎండలకి
అవున్
నా నీరసంగా ఉంది నాకేం తినవాలనిపిచటం లేదు ఏదన్నా చల్లగా ఎన్న తాగాలనిపిస్తుంది అనేసని చెప్తా ఉండా
ఈ సంవత్సరం తిరబత్ ఎండ లెక్కువున్నాయి గదా మ్మ్
ఆయన ఊరికేనే అలుగుతాడు అందుకనేసే ఎవురూ పట్టిచుకోలేరు
అవునా
పొయినప్పుడు కొంచుం ఆ తగ్గిపోవాల ఆయన తగ్గనంటాడు
మ్మ్
అందుకనేసి ఎవురూ మాట్లాడేదిలా మొన్న ఇంక నేను వెళ్ళ వె ఉన్నాను వెళ్తే చూసి నాకే బాధగా అనిపి చ్చిందే బాధగా అనిపిచ్చి బాగ తీ అవి ఇవనేసి పచ్చళ్ళు అవన్నీ ఇచ్చేసి వచ్చినాను
మరి తాదగారిని మంచిగా చూసుకో అయితే
ఆ చూసుకుంటామ్
ఆ మరి అత్త వాళ్ళందరూ బాగున్నారా
మీరు ఒకసారి వచ్చినప్పుడు చూసి మాట్లాడండి
ఆ తప్పకుండా మాట్లాడతానమ్మ అత్త వాళ్ళందరూ బాగున్నా
అందరూ బావుండారు గుడి కి వెళ్ళాలనుకుంట్నారు జొన్నవాడకి ఏదో మొక్కుందంట ఆ వాళ్ళ అమ్మాకి అన్న దానం చేస్తారంట అక్కడ దాని వల్ల అక్కడికి ఎళ్ళాలన్ జె తావుండారు దానికనేసి నన్ను గూడ రమ్మన్నారు నాకు కు కుదిరితే వస్తాను నాకు కుదరకపోతే రానని చెప్నాను
మీరు అంగిడి పెట్టట్లేదా అమ్మా
అంగిడి పెట్లేదు రేట్లు ఎక్కువ ఉన్నాయి అందువల్ల రేట్లు ఎక్కువ ఎవురు తీసుకోవటం లేదని పెట్టం లేదు అదిగాక ఎండలు ఎక్కువుండాయి కాయలన్నీ వాడిపోతా ఉన్నాయనేసి పెట్లేదు ఇంక రొండు రోలు మూడు రోలో పెడతాం రొండు రోలు మూడు రోలో పెడ్తాము
మ్మ్
అందువల్ల ఇంట్లోనే ఉన్నాం
టయానికి తింట్నారా
ఆ తింటున్నాము బాగున్నాము ఇంట్లో ఉన్నాం కాబట్ బాగున్నాము మన్నొచ్చి ఒక చెరువులో మునిగేదాని పొయినాం చల్లదనం గుండేదానికి మా తమ్ముడు తీసుకోని వెళ్ళినాడు తీసుకెళ్లి వాళ్ళ కొడుకులు మేము బాగా మునిగినాము బాగా సంతోషంగా ఉండేము ఆ వాళ మా తమ్ముడికి ఇద్దరు కొడుకులు భలే తులవళ్ళు వాళ్ళు భలే మాట్లాడతారు వాళ్ళు టైం పాస్ బాగా పొద్దు పోతుంది వాళ్ళతో
అయితే తమ్ముడు కొడుకులతో మంచిగా ఆడుకుంటున్నారు అన్నమాట
మీరేం విశేషాలు చెప్పండి
అ ఇక్కడ నెల్లూరులో కాగానీ మంచిగా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పుడప్పుడు వర్షాలు కానీ
మీకు మార్కులు ఎన్ని వచ్చాయి
మాకు మంచి మార్కులే వచ్చాయి
ఉహు
తర్వాత ఒక మంచి కాలేజ్ లో చేరడానికి చూస్తున్నాను మొన్నే మంచి ఎగ్జామ్ గాని రాయడం జరిగింది ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ రావాల్సింది
మీ బంధువులు ఇంటికి వెళ్ళలేదా
బంధువులు ఇంటికంటే అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇంకా బంధువులు ఇంటికి ఏం తొందరలో కాలేజేట్ చేస్తున్నారు కాబట్టి ఆ బాగా చూసుకుంటున్నారు వాళ్ళు అందులో ఏం లేదు
ఆ బాగా ఎండాకాలం హా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారు
ఆ బాగానే చేస్తున్నాంమ్మా ఇంకా నేను ఒక నాలుగు రోజుల్లో ఇంటికి వస్తే మిమ్మల్ అందరినీ కలుస్తాను మీతో మాట్లాడతాను మనం మళ్ళీ
ఆ సరే మళ్ళీ వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా రావాలి ఇక్కడికి
అలాగే అమ్మా ఉంటానయితే